ఏం చేస్
ఏం చేస్తలే నువ్వు ఏం చేస్తున్నావు
ఏం చేస్తలేను ఎందుకు పండుకొని లేసినాక వాయసు చిన్నగా వినిపిస్తుంది
అదే ఆ స్పీకర్ అట్లోస్తుంది నిన్న నుంచి ఏమైందో ఏమో
మన కొంచెం గ
గట్టిగానే మాట్లాడుతున్నా మా రూమ్ లో రీసౌండ్ వస్తు ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ చెబ్బు
ఏం కూర
నిన్న టమాటా చారు చేసిన అన్న టమాటా చారు అడిగినుండు టమాటా చారు చేసినా
టమాటా చారు చేసినావు ఏం చేస్తుండు అన్న తగ్గిందా కాళ నొప్పి
ఆ తగ్గిందే
పోతున్నా పనికి
ఆ ఏం తిన్నావు మొన్న పోయిండి ఈయలా రెస్ట్ జర ఏం పని ఏం లేదు ఇంకా
ఆ
ఉ ఏబ అన్న అడుసనే పోతాడు లేకపోతే ఇంక చాలే ఉ
మబ్బు పట్టిందా అటు
ఏమ్ల ఫుల్ ఎండ కొడుతుంది ఇటు
ఓయమ్మ అంతేనా ఈడ మబ్బుగా వచ్చింది మాకు
ఏయ్ ఇప్పుడు అంటే ఏముంటలేదే సాయంత్రం కాంగనే మొత్తం క్లైమేట్ చేంజ్ చేసాం కా వాన పడతలేదు ఇంకా ఒబ్బరుబ్బరుబ్బరబ్బరు అయితుంది అమ్మ
సాయంత్రం నాలుగు గంటలకు కడ ఇగ గంట కొట్టినట్టే పడతనే ఉంటాయా సినుకులు
ఆ అసలే ఈడ చింకా మొన్న పొద్దున్నీ నిన్న పొద్దున్న ఆ నిన్ననే పోయింది పవన్ పొద్దున పనికి కీ ఆ ఇక ఫుల్ వాన ఇక వ వన్ అవర్ తి పనుకో అనుకొ అంటే ఇక పనుకొని ఎనిమిదిన్నరకి లేచిపోయింది ఇగ అప్పుడు జ్వర తక్కువయినుండుండే ఇక నైటంతా వ వడ్డదు ముసురు ముసురు ముసురు ముసురు వడ్డది ఇంకా ఫుల్ ఉబ్బరం అయిపోయింది ఆ రోజు
బరిస్తుంది వర్షం బడ్డా పేరేగాని ఈ ఉబ్బరి ఇంత అసలు
ఇంకా మీకన్నా రోజనే పడుతుంది వాన వాన కూడ పడి కూడా ఉబ్బరిస్ అ
మొన్న పడ్డది. ఫుల్ వర్షం పడ్డది నిన్న ఏమంటారు మబ్బు ఉంది అని వర్షం వర్షం పడట్లే ఇంత గాలి లేదు. ఆగడ అగడ వెళ్తుంది. కూలర్ పెట్టుకోం ఆ నైట్
ఓ మా ఇంట్లో డైలీ నడుస్తూనే ఉంటుంది కూలర్. ఎండకాలం అయితే ఏమైతే వచ్చిందో రోజూ దంచితూనే ఉంటాది. కొత్త కొనుక్కున్నాం పాత పడేసి ఇగా అన్న పైసలు రాంగానే కొత్తది కొనుక్కొచ్చిర్రు.
ఆ
ఆ
ఈ ఎడాకాలం కూలర్ లేకపోతే ఉండలేము.
ఏంచేయాలో ఏమో లేదో రూపాయ కూడా తక్కువ చేయరు. ఏడు వేలు ఎనిమిది వేలే అమ్మా
ఆ ఎంత మీది కూలరు.
ఏ ఏడు వేలు అయితే ఐదు వేలు కడిగిండు ఈయన. ఇయ్యాల అంట ఐదు వేల ఐదు వందలకి ఇచ్చిర్రు..
ఆహా! మా కూలర్ ఎప్పుడో మా నాన్న ఉన్నప్పుడు ఇప్పుడు మానాన్న ఉన్నప్పుడు తీసుకున్నా అది. ఇంకా నడుస్తుంది అది. ఆ ఎప్పుడో రి చిన్న స్కూల్ ఫోర్తో, థర్డో, ఫోర్తో ఉన్నప్పుడు తీసుకున్న కూలర్ ఏమికాదు.
ఆ
అప్పట్లో ఎంత నాలుగు వేలే అంతే. మూడు వేల ఐదు వందలో నాలుగు వేలో ఆ కూలరు.
మస్తు మనకి ఇప్పుడు పదిహేను వేలు.
ఎంత సల్లగా వస్తాదో తెలుసా ఒక గంట సేపు వేసి రూమ్ అంతా సల్లగా అయిపోతాది.
మ్ ఇదిగో రూమ్లు బంద్ చేసి మొత్తం అనుకో కతం బాడీ అతుక్కుపోతే మరి కూలర్
ఆ మరి బయట పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో గాలి ఇంట్లోనే తిరిగి తిరిగి ఎట్లా జిడ్డు జిడ్డు మనవొళ్ళు మనం ముట్తుకుంటానే. ఎందుకు
కదా అవి బయట యూజు అంటే మాకు ఏందంటే మా రూమ్ ది మొత్తము ఆ బోర్ బిల్ అన్నీ మా మేము రెంట్లోనే కట్ అయితాయి మాకు.
ఆ
ఆ అయితే అది కూలరు, ఎక్స్ట్రావన్నీ లేకుండే అప్పుడు.
ఆ
ఏ అప్పులేవు ఇప్పుడు కొత్త పెట్టుకుంటారు అన్నట్టు మళ్ళా అది ఇంత పెద్దది అన్ని మార్చి గుంజదు ఒమ్మాయి ఈ ఇంట్లో ఉన్నది పాత కాలం లే బోర్లు అవన్నీ కాలిపోతాయి అని పెట్టొద్దాము అన్నీ అని అంటది. అందుకే ఏం చేసాం రాత్రి పూట డోర్ కాడ పెడతా
ఆ
తం మొత్తం పవర్ లేకపోతే పెట్టసా పవర్ ఉంటే ఇక డోర్పెట్టేసి పంటాం
ఆ
ఆ లేప బుద్ధి ఇక ఇక పవర్ లే సేప వేసుకుంటాను నేను ఆ అయ్యా నాకుబ్బరు ఎవరు ఈ ఇంకా ఈ వ్యారెంటీచ్చయి కదా ఈ అమ్మాయిొ తమ్ దద్దులు దద్దు అయితే గుజగుజ తది ఎంత తీసేము కనీ ఇక మళ్ళ ఎట్లా తీస్తాం అది కూర్చుకోతా ఉంటది ఇక మళ్ళ ఏం చేసినా మొత్తం పైన వేసుకొని నెత్తిలో అట్ట వేసి
ఆ
ఇట్ల మె అనుకుంటాంంగా ఈ మాడకాడ వెడతా జనం ఏమున్నా ఇలా పోతే కదా అని
నేను కూలలు లేనప్పుడైతే మనం ఏమంట టవల్లుు ఉంటాయి చూడు టవాల్ నీళల తడిపి పి పిడి బండల మీద నే వేసి టవల్ మీద పడుకునేది
ఏవ్వ నేను కూడ ఇల్లు మ ఇల్లు చల్లి ఇల్లు ఇల్లు మిద వండేది ఫస్ట్లుచ్చినప్పుడు రెండ్ మూడు రోజులు అట్లనే వాడినాం మళ్ళా కూలర్ రిపేర్ చేపిచ్చినాం పాతి అది మల్ల ఖరాబ్యిందే ఏప్ప ఓకే చేపినికి ర ందల పెట్ట కన్నా కొత్తది కొనుచ్చుకుందాం యా అంటే కొత్తది పోయి కొనుకొచ్చింది పెద్దు కులరు తెచ్చింది
రిపేర్కి ఇస్తే కొత్త కొత్త పాటల అన్న వీసేసి పాత పాటలు వేస్తారే
ఏం అంటే పోండాల చుట్టాలె గ
ఆహా
ఆహు మా అయ్యంటే అన్నీ వేస్తుండే న అట్లే ఏం చెపీడు కాని మాయ పైసలు ఏమిసుకో ఆయన ఊక్క పైసలు తీసుకుంట ముందు కావడానికి పైస మా దగ్గర ఉంటే ఉండేయి ఇంట్లోనే తాన కూడ తీసుకుంటా ఏచప్పలే మల్ళ స రెండలు పవని చిరాక గంటకనిూర్లేదు అమ్మాయన
నువ్ రేషన్ కార్డ్ అప్లై చేసినావ
మ్యారేజ్ కార్డే ఇగ ఆప్లై చేయల గాని రేషన్ కార్ట్ పోయినా వ్
అయ్యో ఇంక బియ్యం వస్తాయి నే మంచి మంచిగ సన్నబియ్యం ఇస్తుంటే
ఆ అంటే మా అత్త వాళ్ళక్ వస్తుంది యాడ్ కావాలి కానీ నావన్నీ నేమ్ చేంజ్ న్నీ సర్టిఫికెట్లు అన్నిీ ఇంటికాడున్నాయి అవన్ని
ఏం చేంజ్ ఎందుకే నీది ఏమంటారు మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక్కటి పెడితే తె ఇస్తుండు రేషన్ కార్లు
అమ్మో అవన్నీ ఇంటికాడున్నాయి కందె
మరి తెచ్చుకోవచ్చు కదా
ఏంది నిీ వాయిస్ వినిపిచ్చతె
మీ పిన్నినో మీ అన్ననో తీసుకరమ్మంటే అయిపోవుగా అంటున్నా
అది మాతోనే ఎందుకు మాట్లాడు తురి
అన్న కూడ మాట్లాడతలే
ఎవ్వర్ మాట్లాడతలే
ఆ సంవత్సరం కావ వస్తది ఇంకేముందమ్మా
ఆ
ఆ సమ్ వన్ ఇయర్ అయిందా
ఆ వన్ ఇయర్ ఇంకా రెంనెల్ల అయితే అంద ఇలా జులై ఆగస్ట్ ఆగస్ట్లో నీ బిడ్డ నీ బిడ్డ పుట్టింది నీ బిడ్డ ఎప్పుడు పుట్టింది
కాదష్లా
లేదు విడ బక సిగంది నీ దగ్గరకి నీ బిడ్డ పుట్టినంక ఫరన్ వాళ్ళ బిడ్డే
ఆ ఏడా త్రీ మంత్స్ అప్పుడు నువ్వు అన్న ఇంటికి వచ్చినప్పుడు త్రీ మంత్స్ పాప
ట్వెల్త్ ఫరిన్ వాళ్ళ బిడ్డ బర్త్ డే థర్టీన్త్ నా పెళ్ళి ఊ నేను నీ బిడ్డ నిల్లికి పోతున్నా
ఆహా
శ్రావణ మాసం ఇయాలా అయిపోతుంది అనగానే పెళ్లి చేేసుకున్నాం
సంవత్సరం అయితుంటే ఇంకేముంది ఇక మీ అమ్మాయికి గుర్తొస్తలేవా
మన్న అడి చేేస్తుంది అంత
ఆ
మావులు మాట్లాడదామనే ఉంది అయిన మాట్లాడితే ఏజెస్తుంది జర
అబ్బో అయ మాట్లాడతా అయ్యో అయ్యో అడుగుతారు కట్నానికి ఇయ పడుత తదానా
ఓ ఇగా వాళ్ళ దగ్గరనే అడగాలి కోట్లుం
ఆ నిను చదిపినికనే అదే చద పనే నానా తలలు అడ్కి ఇడ్కి పైకి కిందకి తిప్పిర్రు
ఆ అదే అంతుండు పవున్నోడు
ఆ
క మనకి
ఆ
ఏదంటే ఇక మనగూడ ఇక ఆయన దగ్గర ఉన్నప్పుడు వస్తే అయిపోతాయి కదా ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చేయకపోతే గలీజు ఉంటా మర్యాద అట్లా వస్తే మాకే బుక్క పెడతార అమ్మా
ఆ
తీ
ఆ అంతేనా
అంతే మన బ్యాండ్ అంతా అక్కడని
ఉ ఏముంది ఇంటికి వస్తే ఇంత బాగారా అన్నము ఇంత షీకను వొండి పెడితే ఓ మస్ అదే
ఆహ
తయ తయాత్తు తయతూ వాళ్ళకి ఏం దాతాడో ఒక బీర్ దాత ఒక బయర్ చీసా లేకపోతే రెండో అయిపోయ
నయనావన్నీ మెట్ట కూడా పెట్టడు తెలిపారు ఇంట్లకేనాంటా
తెలంగాణళ్లం మర్యాద ఒక్కటి జరిపోదు ముక్క కూడా కావాలా
ముక్కలు పెడతాంటడే అవి వేస్కో పెట్టనంటారు నేంతనన్న దిను ఎంతన దిను ఎంతన నువ్వు అవి వెట్టనేనా అంటాడు ముఖం పట్టుకునే ఉంట
ఆ ఇగ మనం
మా ఇంట్లో ఎవరున్నరే తాగేటోళ్ళు కాదే మా ఇంట్లో ఎవరున్నరు మయ్య తాగాడు మన్నే ఆడు కడు అరే ఈడ్నే బూసోడు
ఆ
ఇంకే ఎరున్నరు మా తాత మా నయినమ్మ గంతే మా అమ్మమ్మ తాగ మ తాత తాగడు
వామ్మో మీ ఇంట్లో అందరూ త ఎవరు డ్రింక్ జేయకుండురుగ
ఆ పవన్ కూడా అంతే ఏమి తాగాడే లిమిటెడే ఒకటే ఒకటే బీరు అ బీర్లే తాగుతాడు అయినగాని మ్
వామ్మో మా మావయ్య మా ఇంటికి వస్తే మా అమ్మ వండి పెడతాది కతం పొద్దిగా లేవంగనే పూరీలు చి కెను నా మటనూ ఇంత బగార అన్నవ్ లేకపోతే బిర్యాణి హ్మ్
ఏం చేస్తుంది చిన్నది
ఏడుస్తుంది చిన్నది.
ఏ మ్ చెప్పు